హలో బాగున్నారా అండి బాగున్నా అండి మీరు బాగున్నారా
ఆ మేం కూడా బాగున్నామండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి. ఇప్పుడే అలా కూర్చున్నా
టైము బాగా అయి ఇంకా పడుకోలేదా
పడు
చదువుకుంటున్నాను. అన్నమాట నాకు ఎగ్జామ్ ఉంది. రేపు, ఎల్లుండి ఆ రేపు, ఎల్లుండి తిన్నారా మరి
తిన్న తిన్నండి. మీరు తిన్నారా
ఆ తినేస ఇప్పుడే జస్ట్ ఫైవ్ మినిట్స్ అయితుంది. ఆలుగడ్డ పప్పు ఆ చేసుకుంటా నేను ఒకోన్నప్పుడు చేసుకుంట ఎందుకంటే నాలుగురు ఐదుగురు ఉన్నప్పుడు చేసుకుంటే వాళ్ళకింతేయాలి. కదా
ఆ వచ్చి అట్లా అనుకోద్దండి. అందరికి పెట్టాలి. ఫుడ్డు మంచిది.
అందరి కంటే నా దోస్త్ అసలు ఎట్లుంటారు. అంటే కరువు ఊరు నుంచి కొట్టుకొచ్చిన వాళ్ళలాగా ఉన్నారు. ఒక్కొక్కరు కేజి తింటారు. నేను తెచ్చుకునే నేను తెచ్చుకునే హాఫ్ కేజీ వాళ్ళకు ఇగా గిన్నె అడు అవసరమా ఇదంత నాకు అవసరమయితే తాపితా గాని, తిని తాపియను గాని తిండి కాడ పెట్టొద్దు మనం.
అవునా ఏ కాదండి. అన్నం పెడితే మంచిది అని అంట మా తాత చెప్పేది. చిన్నప్పుడు
మీ తాత ఉన్నాడు. ఇప్పుడు మరి అందుకే తాత అక్కడ పోయిండేవమో మరి
ఏ కాదండి. అబధాలు ఆడరు కాగాని మంచిదేనా అంటే ఇప్పుడు మేము మా ఇంట్లో అన్నం కిలో వండుకున్నాం. అనుకో పక్క వాళ్ళు వచ్చి అడిగిన కూడా మేము పెడతాం. అనమాట
అవును అదేనండి. అన్నం పరబ్రహ్మ సరూప పోంటారు కదా హ్మ్ ఆ మ్యారేజ్ అయ్యిందా మీకు
కాలేదండి. చూస్తున్నారు. మా ఇంటికాడ సంబంధాలు కానీ మా డాడేమో ఫారెన్ సంబంధాలు అంటుండు, నేనేమో అమెరి అమెరికా నాకు ఇష్టం ఉండదు నాన్న పల్లెటూరు అబ్బాయిని చేసుకుందాం అనుకుంటున్నా.
ఆహా పల్లెటూరు అంటే మాది పల్లటూరు మరీ చూడల్నా మరీ మరి మీకేమన్నా
చూడండి మంచి సంబంధం ఉంటే మా నాన్నకు చెప్దాం.
అంటే అప్పుడు నీకు ఇలా ఉండాలి, అలా ఉండాలని కొన్ని
ఆ ఏం లేదం డి వాళ్ళు పల్ అచ్చ పల్ పచ్చి పల్లెటూరోళ్ళు అయితే నాకు చాలండి. ఎందుకంటే నాకు వాళ్ళ ఇంట్లో అభిమానాలు, వాళ్ళ ప్రేమలు నాకు అట్లా చాలా ఇష్టం అనమాట.
అవును మరి అంటే అంటే వాళ్ళ ప్రేమ లేనా, లేకపోతే వాళ్ళ ఎమన్నా జాబ్ ఉండాల్నా, లేకపోతే వాళ్ళకు ఇంత ఇన్కమ్ ఉండాలని ఎంఅన్నా
ఏం లేదండి, అట్లే ఏం లేదండి. వాళ్ళు రోజు నాకు మూడు పూటలు తిండి పెడితే చాలండి. నేను కూడా సంపాదిస్తాను అన్నమాట పార్ట్ టైం జాబ్ చేసో ఫుల్ టైమ్ జాబ్ చేసో ఏదో ఒకటి చేసన్నా సంపాదిత్తా. నాది నేను బతకగలుగుతా వాళ్ళు నన్ను కొంచెం మూడు పూటలు అన్నం పెడితే సాలు నాకు.
అంటే ఇప్పుడు ఉన్నా ప్రస్తుతం ప్రజలు లేడీస్ అయినా కానీ ఎవరంటే మంత్ ఒక మంత్ నెలకు వచ్చేసి వాళ్ళు రెండు లక్షలు, మూడు లక్షలు, నాలు లక్షలు, ఐదు లక్షలు, పది లక్షలు అంటున్నరు అట్లున్నరు కదా అమ్మాయిలు.
ఆ అట్లే ఏం లేదులేండి. నాకు అట్లాలాంటివి ఏం లేవు.
హుహ్ అంటే మనిషి మంచిగా ఉంటే పర్వాలేదు.
పెద్ద పెద్ద కోరికలేం లేవు. ఆ ఆ మనసు మంచిగా ఉండాలి. ఆయన చాలా చ అంటే చదువుకోవాలి, కాని మరి ఓ ఎక్కువ చదువుకోమని ఏం చెప్పనండి. నేను చదువుకున్నా కదా అని ఆయన చదువుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక రైతు బిడ్డయితే ఇంకా నాకు చాల ఇష్
ఓకే రైతు బిడ్డ అయితే ఓకే అనటు రై చదువు అంటూ చదువు అంటే నీ నీ ఒపీనియన్ ఏమ చదువు ఎంతో అంత ఉండాలె కాపో
ఆ చిన్న చి అంటే కొంచెం చాలులేండి. మరి ఎక్కువ చదువుకోవాల్సిన అవసరం నాక్ నాకంటే ఎక్కువ చదువుకోవాల్సిన అవసరం లేదు. నాకు అట్లా ఏం లేదు ఈగో అంటే నేను ఎక్కువ చదువుకున్నా ఆయన తక్కువ చదువుకుండు అట్ల ఏం ఉండదు.
కు అంటే మ్యాచస్ మ్యాచ్ వస్తే వత్తే ఒక పెళ్ళ చేసుకని పోతే ఇప్పుడు నీ ఇంట్లో వాళ్లనీ ఎలా మిస్ అవుతావు మరి నువ్వు అంటే కొంచెం ఉంటయి గా ఇన్ని రోలు నన్ను ఇరవైఐదు సంవత్సరాలు పెంచి సడన్లీ వేరేటోల అత్తగారి ఇంటికి పంపిస్తుంటే నీకు ఒక బాధ ఉంటది కదా.
ఆ ఉంటది బాధ బాధ ఎందుకు ఉండదు కానీ వాళ్ళు కూడా మా ఇంటికి వస్తనే ఉం టరు కదా అప్పుడప్పుడు వస్తానే ఉంటారు. అన్ని పిండి వంటలు తెస్తరు. మా అమ్మ ఇంకా మా నాన్న అయితే పైసల్ పైస కట్నం ఇచ్చి మరి పెళ్లిచేసి పంపిస్తడు అండి.
ఆ పెళ్లి జెసి పంపిస్తరు కదా అనీ అంటే నీకు గిట్ల చ్ నీ ఒపీనియన్ ఉంటదిగా నేనే వాళ వాళ్ళింటి కి ఎందుకు పోవాలి అతనే నా ఇంటికి రావ
ఆ అంటే ఎందుకంటే అది మనక్ చిన్నప్పటి నుంచి రా మన పెద్దల కానించే వచ్చింది కదా అండి ఆచా
వంశపర్యం అదే వంశపర్యం అంటరు దాన్ని మనకు ఆ వంశపర్యం అవునండీ అవును వంశపర్యంగా గా నేను కూడ వెళ్తా అనమాట అత్తగారింటికి నాకు పెళ్లి అయితే నేను వెళ్ళిపోతా అంటే ఇప్పుడు మిదాన్ అంటే మీకు మీ సైడ్ పెళ్ళిళ్ళ ఎట్లా చేసుకుంటారు అంటే ఇప్పుడు సిటీల్ టైపు కదా మీ అట్లా
అవునవును మా ఇంట్లో పిండి వంట ఆ మా ఇంట్లో పెళ్లికార్డులు తయారు చేస్తారు పెళ్ళి అనగానే సా వినాయకుడు పూజ చేతరు పెళ్లి కొడుకుని చేస్తారు ఇంకా మీకు హల్ది ఫంక్షన్ తెలుసా అండి హల్ది ఫంక్షన్
ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ది గదా వాళ్ళు హల్ది చేయలే హాల్ది జరుగుతా అయిపోయింది ఆల్రెడీ ఇక్కడనే ఉన్నా తెలుసు హాల్ది జరుగ్
అవును హల్ది అంటే ఎల్లో బట్టలు వేసుకోవాలి పసుపు బట్టలు వేసుకోని పసుపు రంగుతోటి ఆడుకుంటారు గదా
జగ్గు నిలిపోస్తారు ఆ ఆ
ఆ నాకు ఇష్టం నాకు ఇష్టం అండి అద ఆట నాకు పెళ్లి చేసుకో బుద్ధి అయితది ఆ హల్దీ ఫంక్షన్
హల్దీ ఫంక్షన్ చూడంగానే అయ్యయో ఇప్పుడే సిగ్గు పడండి తర్వాకి సిగ్గు పడి తొరపడరు మరీ అప్పుడు
అమ్మో భయపడ భయపెట్టకండి పెళ్ళి అనగానే పెళ్ళి అంటే నాకు ఇష్టం పెళ్లి భయపెట్టకండి మీరు
తండి భయపడి అంటే పెళ్ళి అనేది ఒక చిన్ననాటి కళ అండి మా బాయ్స్ కన్నా గర్ల్స్ కైన ఒకరికి మ్మ్ దాన్ని చేసుకున్నంక కష్టాలు క చష్టాలు మాత్రం వస్తాయి అలా అని భయపడతాన వదేనా
ఆ కష్టాలు ఉంటాయి సుఖాలు కూడా ఉంటాయి కష్టాలు లేకున్ కష్ట
మ్మ్ అంటే ఇప్పుడు అంటే మీ సైడు మీ సైడ్ అంటే అంటే మా మా సైడు మా అంటే నాకు తెలిసిన సైడు పెళ్ళిళ్ళు ఎట్లట్ల అంటే మన నా ఆ ఈ చికెన్ మాంసం వంటివి కాకుంటారు పప్పు ఆ బెండకాయ టమాటా వాళ్ళతోనే మన ఇట్లా చేసి రైస్ అంటే చేసి ఉంటారు కదా
ఆ మా మా ఇంట్లో కూడా వంటలు ఎట్లా అంటే మాది పప్పు భోజనమే అన్నమాట మాకు చిక్ న్ ఉండదు మా మా ఇండ్లలో వండుకోరు అని అట్టు మా తాతల కానించే పప్పు భోజనమే చేస్తారు ఏ ఫంక్షన్ చేసిన అయితే పెళ్ళిలో పప్ ఉప్పు పెడతారు బిర్యానీ పెడతారు ఇంకా కుర్మా పెడతారండి పన్నీర్ కుర్మా సూపర్ ఉంటదండి కాజు పన్నీర్
మ్మ్ అవే
మీరు మా పెళ్ళి ఖచ్చితంగా రండి మీకు మస్తు భోజనం పెడతా ప ఐదు పది రకాల స్వీట్లు పెడతాం ఐదు పది రకాల స్వీట్లు ఉంటాయి
మారేమనా ఆహా నాకు పెళ్లే కాలే బారాత్
మీకు ఇప్పుడే గాదు అంటే నా పెళ్ళి ఇప్పుడే గాదు కదా నా పెళ్లి అయ్యే వరకి మీకు పిల్లలు పుడతారు అనమాట అందుకే అప్పటికి అంత
ఆహా అవునా కానీ మరే నాకు కూడా పెళ్లి అంటే ఇష్టమే కాకపోతే ఏ అక్కడ ఎట్లా అంటే మూడు ముళ్ళు ఏషి నంక కాళ్ళు తూడుస్ తున్నావా
ఆ
ఆ అది ఒక చిన్న టిక్కాల అంటే లేడీస్ కాళ్ళు తుడిచినవ నువ్వు నా గురించి ఏం తిసినావ్ ఆ అది ఒకటి చిన్ననాటి కల మాది అదొక్ అంటే
అవునా అయితే తొందర పెళ్లి చేసుకోండి మీరు తొందర
పెళ్లి చేసుకోవాలంటే ప్రజెంట్ మనకు దొరకాలి కదా మనకంటూ ఒక అమ్మాయి ఉండాలి మనకంటే కానీ నా కోసం ఆమె ఎక్కడ ఉన్నదో తెలువది
ఆ చెప్పండి మీరు ఎట్లాంటి అమ్మాయి కావాలలో దొవులాడుత నేను
నాకు ఎట్లాంటి అట్లాంటి ఇట్లాంటి అయితే ఏమ్ వద్దు కాకపోతే ఏంటే నార్మల్గా ఉంటే సరిపోతది పల్లెటూరులో పుట్టిన అమ్మాయి అయితే ఐపోయింది ఇంకోటి ఏంది అంటే తను బయటి పని రాకున్నా అవసరం లే ఇంట్ల పన్ ఇంట్ల పని వస్తే సరిపోతది ఉ మమ్మల్ని అంటే మా ఇన్ మా ఇంట్లోల నాట్ అర్థం చేసుకోవాలి అది ఒక్కటి చాలు నాకు ఏది వద్దు ఎందుకంటే నేను తెచ్చి పెడతా ప్రతి ఒక్కటి తెచ్ పెట్నా నాకంటూ హ నాకు న అంటే న ఒపీనియన్ చెప్తున్నా నాక్ కంటూ సో ఫా మన పొలిటికల్ ఫాలోయింగ్ ఉన్నది ప్లస్ ఇంకోటి మన డిజిటల్ ఫాలోయింగ్ ఉన్నది నాకు వచ్చే ఇన్కమ్ంతో నేను చచ్ ప్రదే ఆ వచ్చే పర్సన్ వచ్చే పర్సన్ తో మమ్మల్ని అర్థం చేసుకోవాలి ఆమె బ్లాక్ ఉన్నదా వైట్ ఉన్నదా నాకు అస్సలు అవసరం లేదు ఆమె రూపాయి కట్నం తే కున్న అవసరం లే నాకు
అవునండి అయితే మీకోసం మీకోసం ఒక అమ్మాయిని చూస్తానండి మీకోసం ఒక అమ్మాయిని చూస్తాలేండి అసలు మస్తు ఒక ఆ ఆ చెప్పండి
ఏ అదేం లే నాకు ఎలాంటి అమ్మయినా పర్వలే తనకంటూ ఒక పని చేసుకుంటే సరుప్ పోతది మిన్ తే హలో హలో హలో హలో హలో